హలో
హలో
ఆ చెప్పండి ఏమి లేదండి గమ్మునే కూర్చోన్న మీరు హలో వినిపిస్తాందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా.
వినిపిస్తాంది ఊరికే కూర్చోని ఉన్నానండి.
అవునా ఏం పనంత అయిపోయిందా. నేను ఊరికే కూర్చొని తింటున్నానండి పనస కాయలు మీరు తిన్నారా హలో హలో హలో మీ వాయిస్ వినపడ్డం లేదండి
లో
ఉ మీ వాయిస్ వినపడ్డంలే
హలో
కొంచెం బయటకొచ్చి మాట్లాడతారా
ఆ
హలో ఉమ్ ఆ ఇప్పుడు వినిపిస్ స్తాంది
ఈడ సిగ్నల్ సరిగ్గా లేవు ఏం చేస్తున్నారు తిన్నారా
తింటా ఉండా జాక్ ఫ్రూట్
అబ్బా ఆహా మేము ఇందాకే తిన్నామండి మేము ఇందాకే తిన్నాం ఉమ్
టేస్టా
ఉమ్ బాగుంది ఇంకా షాపింగ్ ఏం చేయలేద్ ఆ డ్రెస్సులు
ఉమ్ పోవాలె అండి ఉమ్ పోవాలె రేపూ ఏం క్లాత్ బాగుంటది
ఈ సమ్మర్ కి కాటన్ వేస్తేనే బాగుంటుందంటారు తని కాటనే ఉడుకుగానే
అంటే కాటన్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా మనకి తెలిదు మనం కాటన్ అనుకుంటాం దాంట్లో ఖాదీ కాటన్ లెనిన్ కాటను ఇంక టిష్యూ కాటనూ లేదు చాలా ఉన్నాయండి
అంటే లైట్ డ్రెస్సులేసుకుంటే ఎండకి కొంచెం బాగుంటుంది
ఉహూ మనము అని కాటను సిల్క్ ఉమ్ మళ్ళా జార్జట్ అలా అనుకుంటాం కదా కానీ దాంట్లో కూడా చ్ చానా వెరైటీస్ ఉండాయి
ఏమో అండి నాకు తెలిదు చెప్తారు కానీ మనకు తెలిసింది ఇవే కదా పాలిష్ ర్ కాటను సిల్క్
అదేదో నారాయణ పట్టంటారుకదా
ఉమ్
నారాయణ పట్టులో మల్ల నారాయణ టిష్యూ శారీ నారాయణ పట్టు నారాయణ చె సారీ అని చాలా చెప్తారంండి క్లా లో కూడా అదే ఆలోచిస్తున్న ఏం ఏం క్లాత్త బాగుంటుంది డ్రెస్ తీసుకోవాలి శారీస్ తీసుకోవాలి ఏది బాగుంటుంద అనేసి ఆలోస్తూండ ఏది బాగుంటుంది
నాకైతే ఈ టైమ్ లో నేను నాకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పు ాను నేను కాటన్ వేసుకుంటే ఊడుకు నాకు అదే నేను ఆన్లైన్ లోో మోస్ట్లీ టాప్స్ అన్ని పాలిస్టర్ క్లాత్లే అ వేసుకుంటే నాక అంత
కాదు ఆ పాలిస్టర్ ఉడుకుగా ంది
నాకేం అట్లా అనిపీదు అందరూ అలానే చెప్తారు ఇప్పుడు నేను ఇప్పుడు పాలిష్ర్ వేసుకున్నా అంత ఉడుకు కాటన్ వేసుకుంటే ఒళ్ళు తడిచిపోతుంది
ముందే పాలిర్ వచ్ చ్చిమీకు చమటా అనేది పీల్చదు కాటన్ వచ్చి మీకు చెమటా అనేది పీల్చేస్తు మీకు ఒళ్ళు వేడి చేదు అది ఇది ఒళ్ళు అనేది హీట్ చేయేసింది అంటే మనము వెదరికి తగ్గట్టు వేసుకుంటా పోవాలి ఇప్పుడు సమ్మర్గా కా బట్టి మన చెమట ఎక్కువ పడుతుంది కాటన్ వేసుకుంటే కొంచెం అబ్జర్వ్ చేస్తుందిది చెమటని ఇంగా పాలీష్ ర్ వచ్చి మనం చలి కాలంలో వేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది ఇంగ వాన కాలంలో అదే కొంచెము ఉలన్ టైప్ లో అలా వేసుకుంటాం కదా చెల్లి ఎక్కు బంటుంది
అబ్బా చాలీ కాలం అ గుర్తొస్త్ వస్తాంది ఈ రోజు కూడా మాకు ఫుల్ వర్షం మీకు పడిందా
మాకు వర్షం పడినట్టే ఉందండి నేను బయటికి వెళ్ళసి వచ్చే లోపల తడిచపోయింది నేలంతా
భయకరంగా పడిందీ
నేను కొంచెం పని ఉందని బయట వెళ్ళను మ్మ్ బయట కంటే ఆవ కాయ ప్రిపేర్ చేస్ అంతే
ఓ ఆహా
మాత్తవాళ్ళ ఇంటికెళ్ళాను మ్మ్ చేసానండి ఎండా నేను వెళ్ళినప్పుడు భయం యంకరంగా ఎండగా ఉంది అలా నేను వచ్చే లోప్ప లా ఫుల్ వ వర్షం పడినట్టుంది అక్కడ కూడా పడిందా వర్షము
అవునండి ఫుల్ పడింది వర్షం మాకి ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ వస్తుంది పార్తా ఉంది గుడి ద గుడిలో వాటర్ వస్తుంది ఫాల్స్ మ్మ్ పార్థ ఉంది నాకే ఆశ్చర్యం వేసింది ఓయ్యమ్మ ఇంత వర్షం బడిందా అని నేను ఆఫీస్ కి ఎలూన్
ఫోటోషూట్ బాగుంటుంది కదా
అవునండి సూపర్ గా ఉంటుంది ఏళ్ళాలి
మరి తీసుకోలేదా ఫోటోషూట్స్
కున్నాము ఫ్లవర్స్ దగ్గరా పేపర్ ఫ్లవర్స్ ఉన్ తాయి కదా అక్కడ తీస్కునము నేనేం చేసిన నా ఫేస్ బా రాలే యాక్చువల్ గా వీడియో తీస్ తీసుకున్నామని వెళ్ళిన బాగ్ రెడీ అయ్యి ఐబ్రోస్ చేయడం మార్చ్ చి పోయిన ఫేస్ అంత గుండుగా కనిపి చ్చింది ఇంకా ఆ ఫేస్ ఐబ్రోస్ దగ్గర
బ్రోస్ చేయకపోతేనే కదా ఫేస్ అనేది సన్నగా కనిపిస్తుంది ఐబ్రోస్ చేస్తే కొంచెం లావు కనిపిస్ నన్ ఏ
హా హెయిర్స్ అంతా ఫుల్గా వచ్చేస్తుంది పైన కింద అంతా నీటిగా షేప్ ఉండదు నెత్తి మీద ఆ అప్పుడు ఫేస్ కి ఇది బోద్ది కల రాదు ఏం చేసిన ఫ్లవ హైడ్ ఫేసెస్ సో పోజులు ఉన్నాయి కదా మొహం కనిపించకుండా జుట్టు ఆ ఫ్లవర్స్ వర్ అలాంటి ఫొటోస్ తీసుకున్నా పోస్ట్ చేసుకున్నా
అవును దానికన్నా బ్లర్ గా బెడ్డేస్ ఉండొచ్చు కదా
బ్లర్ కంటే కూడా ఇది కొంచెం ట్రెండింగ్ అనమాట ఉ
మాకు అలా ఫోటోషూట్ చేసే వాళ్ళు లేరండి.
ఉ నేన్ తీస్ స్తానండి బాగా నాకు నన్ను చూడ్డానికి రారుగాని నా దగ్గర ఫోటోలు తీపించుకోవడానికి వస్తారు మా ఫ్రెండ్స్.
కాదు
అది వాళ్ళకి ఇంకో ఆఫర్ కూడా ఎడిటింగ్ కూడా నేనే చేసేయాలి ఆ
దేంట్లో చేస్తరు
నేను యాప్ లో చేసుకోనండి క్యాప్ కట్ యాప్ లో
అది ఏదో ఉంది కదా ఆప్ ఒకటీ
క్యాప్ కట్ యాప్ అని ఉంది ఆ యాప్ లో చేస్తాం చాలా ఎఫెక్టివ్ ఉంటది దాంట్లో
ఆ
ఆ అన్ని బాగుంటాయి దాంట్లో చేస్
నేను నార్మల్గా ఎడిట్ టింగ్ ఏమి చేయను గానీ రీల్స్ తీసేయడం అట్ సెండ్ చేస్తానండి ఊరికే ఫిల్టర్ పెట్టేసి
మనము అందర్ లా చేయకూడదండి కొంత ట్రెండింగ్ గా చేయాలి.
ఆ దానికి ఒక కోచింగ్ కూడా ఇస్ స్తున్నారు కదండి ఇప్పుడు
కోచింగ్ ఏం అవసరం లేదండి ప్రపంచం ప్రపంచమే మన చేతిలో ఉంది
మీరు అంతా పెద్ద చెయ్యండి మీదే హా హా హాహా
హహ
అంటే కృష్ణుడు నోట్లో ప్రపంచం ఉన్నట్టు మీ చేతిలో ప్రపంచం ఉందా
హలో
కొంపదీసి ఆ చేతిలో నేను కూడా ఉన్నానేమో అపి
అవును హహహహా ఫోన్ లో ప్రపంచమే ఉంది ధీ అన్ని మనం ఫోన్ లోనే దాని కోసం కోచింగ్ అది ఇది అని
అండి మనం క్లారిటీగా చెప్పకపోతే వాళ్ళు ఇలాంటి వే కుళ్లుకు జోక్స్ అంతా వేస్తారు
ఊ
అవునా ారు మనం క్లారిటీ ఇచ్చినామనకో వాళ్ళు గమ్మన అయిపోతారు ఊ ఇప్పుడు మీమ్స్ చూడటమే ట్రెండింగ్ అయిపోయిందండి ఆ హాహాహా మనం ఒకటిగా చెప్తే వాళ్ళు పదిగా చెప్తారు చూసాను అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు అవును దీంట్లో జబర్దస్త్ దివియి దబలే ఉ ఉమ్ గాడి చెప్
మీరు రీల్స్ ఈసారి ఏం చేస్తారు కొంచము ఈ ఎఫెక్ట్లు ముందుగానే పెట్టుకో కుండ ఫస్ట్ నార్మల్ కెమెరాతో వీడియో తీసుకొని మళ్ళీ ఎఫెక్ట్ యాడ్ చేయండి లేదా ఎ ఏం చేస్తారు లైటింగ్ బాగోచ్చే దగ్గర ఉమ్ క్లియర్గా ఫేస్ మీద పడి
అదే అండి నేను చనా సార్లు చూస్తా ఉంటాను ఏ అంటే ఏదో నాకు నచ్చింది అ ట ఊరికట్ట టైం పాస్ చేస్తాను
రింగ్ లైట్ ఐదు వందలే
ఎది ఆ ఇది ఆ అది రౌండ్గా ఉంటుంది అది కదండి రీల్స్ తీసేది ఎ
ఆ అది ఏం చేస్తుందంటే పేస్ కి కొంచము
బ్రైట్నెస్ ఇస్తుంది అది లైటింగ్ ఎక్కు ఇస్తే కొంచెం ఫ్లే
ఆ ఫేస్ బాగుంటుంది మనం రీల్స్ క్లిక్ అవుతాంది ఒకేళ రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే టైం పాస్ట్ అయితే ఓకే లైట్ తీసుకోండి మనకి నచ్చినట్టు తీసుకో
రీల్స్ కోసం కాదు ఊరికే అంటే మనము ఇయర్ లో ఇలా ఉన్నాము ఆ ఇ ఇయర్ లో ఇలా ఉన్నామ అనేసి ఒక గుర్త్
మెమరీస్ అన్మాట ఆ నేను అలాగే స్టార్ట్ అయినానండి మెమరీస్ చేసు ఫిల్ చేసుకున్నాము అని రాను రాను ఇంట్రెస్ట్ వచ్చింది దీంట్లో మనము అంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము
అంటే మీరు భరతనాట్యం చేసి పెట్టచ్చు డ్యాన్స్ కాబట్టి ఆ
మ
అవునా అంటే మీరు డ్యాన్సు మీకు వ సవ ఎంత చేసి పెడితే ఏదో అంతే ఒకటి కాకపోయినా ఒకటి క్లిక్ అయిత
ఆ అవే చేస్తున్నానండి
ట్రై చేయండి మనము అదేం చెప్తాను మనం చేస్తే చేస్ ఆ ఉంటేనే కొంచెం ప్రాక్ సక్సెస్ అయి సక్సెస్ అయితాం డిసప్పాయింట్ అవ్వకూడదు
అవునంద
తిన్నారా
ఉమ్ తిన్నానండి మీరు
తిన్నానండి పనస్కాయ్ల్ తిన్నాను
ఓయ్ ఎమో చెయాలి
ఇ రొజూ మండే గదా రా నైట్ లొ రైస్ సార్ ఓకేనా న ఆన్లైన్ టిఫనే అందుకే ఇ ఫ్రూట్ తినేసి పడుకునేస్తా
ఓయ్ ఆహ సరె అను
ఏ
అ అయితేే